హలో బాగున్నారాండి
ఆ బాగున్నా అక్క బాగున్నారా అక్క
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు ఆ ఏం లే మీది
ఏం చేసారు అయ్యంది ఇకా
కారుగిన్ మిషన్ ఎక్కింటే
ఆ
పొంగాలి కన్నం
ఆహా ఓకే ఉహు పిల్లలు స్కూల్కి వెళ్ళారా
ఆ వెళ్లారు
ఏమో ఏ క్లాసస్ ఆ
నైన్త్ ఒకరు సిక్స్త్ ఒకరు
ఓహో ఇద్దరూ గర్ల్స్ ను ఇద్దరు బాయ్స్ గర్ల్స్ ఆ
ఆ ఇద్దరు పాపలే
ఇద్దరు ఆడపిలల్లేనా
ఆ ఇద్దరు ఆడపిల్లలే
ఇద్దరు పాపులే ఆ ఓకే ఆ ఓకే ఓకే ఊ ఇంకా చెప్పాలి ఇక
మీకు అంటున్నా
నాకు ఒక పాప ఒక బాబు నాక ఒక పాప ఒక బాబు ఆ పాప ఇప్పుడు సెక్ టెన్ స్టాండర్డ్ బాబు టూ అండ్ హాఫ్ ఇయర్ ఇంకాను
ఆహా
ఆ
ఆ
ఇంకా నంబర్ ఎవరు ఇచ్చారు
శాంతి
శాంతి ఓకే ఓకే ఆ ఓకే ఓకే ఆ ఇంకా చెప్పండి అక్క మీ హస్బెండ్ ఏం చేస్తారు
ఏం పేర్లు లెక్క మీకు
ఉ
మీకు మీరు ఏం పైర్లు పెట్టినారు అంటున్న
మీ మా ఏమో యి మొక్కజొన్న వేసినారు
ఆ
ఆ కంది ఏసీకి వర్షం రాలేదు అక్క కొద్దిగా వేసినము ఇంక కొద్దిగా ఉంది
ఆ
మీకు మీరు
మేము ఖళీ బీడంది ఉరమడికని పెట్నాము
ఓకే ఓకే
ఉ
వర్షం పడుతాందా మీకు అక్కడ ఏమన్నా
ఆహా పడ్లేదు ఎండ కొడుతుంది
ఆ మాకి వర్షం కోసం వెయిట్ చేస్తాన నూట యాభై ఎకరాలు కందివేస్తున్నాము వర్షం రాలేదని ఊరి ఉన్నాం
ఆహా ఉ
ఆ మొక్కజొన్న
మాకేం పడతనే ఉంది అప్పుడప్పుడు వారానికి నెలనెలకని
హు మాకి ఇప్పుడు వర్షం వస్తే మేము కందులెయ్యాలని ఉన్నాము బట్ వర్షం రావడం లేదు ఇప్పుడు అంత సేధం చేసి పెట్టుకున్నారు ఇంకా యాభై ఎకరాలు లేట్ అయితది అని చూస్తాంటే ఈ వర్షమే రావడం లేదు
అవునవును
ఉమ్
హు
ఇంకా మీరేమి ప మొక్కజొన్న అట్ల ఏం పెట్టరా
అహా లేదుకా పత్తి వర్రీ నిమ్మ చెట్లున్నాయి ఆ నిమ్మ చెట్లలో ఖాళీగానే ఉంది ఏం పైరు పెట్టలేదు చేసేటోళ్ళు లేరని
ఆ
ఉ
అవునులే ఉమ్ ఎంతుంది భూమి మీకు నాకు చెట్లు ఏం లేదక్క ఆ చెట్లు పెట్టుకుం టె ఆ పని చేసేకి చాతకాదు అవి కొంచెం కాపొచ్చేదానికి కష్టపడాలి మాకీ చుట్టూరా అంతా ఈ పందుల కాటు ఇవన్నీ ఉన్నాయి అంత చెట్లు పెట్టాలంటే అంత ఒక టెన్ లాక్స్ అయితది మాకు అంతా ప్లీచింగ్ గి చ్చి అవన్నీ చేసుకోవాలంటే హు అందుకు లాస్ట్ స్ట్ టైం కంది ఏసుంటే ఓ ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చినయి ఇంగ ఈ సారి అదే ఏస్తున్నడు
ఊహు
ఉమ్
మాకు పత్తి బాగుంది ఇప్పుడు రేటు
ఆ మాక్ కూ కూలోళ్ళు చిక్కుతరా పత్తిటు గుచ్చికి
ఆ చిక్కుతారు
ఉ అట్లా మీరు మేము ఒకసారి పెట్టింటే కూలోళ్ళు చిక్కక చాలా అవసార్లు పడినం అందుకని పెట్టుకూడదురా అనుకున్నాం
ఆహా మాసైడ్ ఉన్నరు పత్తి అవునా ఏడున్నర ఏమో పోతారు మధ్యాహ్నం రెండు రెండన్నర కొస్తారు
మా ఊర్లో ఎనిమిదికి పోతారు రెండుకి ఇంట్లో ఉంటారు అప్పుడే
ఉ మళ్ళా సాయంకాలం అయిదుకు పోతారు మూడు వందలు ఆ మళ్ళీ సాయంకాలం పోతారు
ఓహొ ఓకే మా ఊర్లోండు ఎయిట్ పోతారు టూ కి ఇంట్లో ఉంటారు ఇంక అంతే రెండు వందల యాభై వాళ్ళకి
ఆహా మాది మూడు వందలు మళ్ళా సాయంత్రం అయింది ఐదు మళ్ళా యాభై రూపాలు పొదుగుకే వరకు ఇక్కడే
ఓహా అవునలే ఉ నాకు కూలోలు చిక్కురు అక్కడ వేరే ఊర్ళకి పోతారు ఆటోలకని వాళ్ళు మూడు వందలు నాలుగు వందలు ఇస్తామంటారంట వక్కడా పోతారు అంతా వాళ్లు. వాళ్ళు తోట్లో కూలోల్లు పిలుస్తారు వెళ్ళిపోతారు వీళ్ళలాట వీళ్లు ఆడతారు మా ఆ నూర్తాడుగు పడుతు చేస్ ఆ
అ అవునవును
అ అళ్లకి ఆడుతూ పడుతు మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకుంటాంమంటారు ఇక్కడ పనిచేసే కూడా చేసుకున్ ఆ. వాయిస్ కట్ అయితాంది చూడు అక్క ఎక్కడున్నారు మీరు.
ఆ ఇంట్లోనే ఉన్నాను.
అవునా.
బయట వచ్చందనేసి ఇంట్లోనే కూర్చున్నా.
ఆహో ఓకే ఓకే ఆ ఇంకా హైస్కూల్లో ఎస్తారు పాపని
గర్ల్స్ హైస్కూల్ పోతుంది. అవ్ పాప ఆ
కనదుర్గంలోన
ఆ
ఓహో కల్లెదుర్గంలోనేనా
ఆ.
ఓకే ఓకే ఉమ్ బాగుంది అక్కడ గర్ల్స్ హై స్కూల్ ఓకే ఏ ఊరు మీది.
చెప్పొద్దంట కదా
అదే ఆక్చవల్ చెప్ప కూడదు అంతే
ఆ ఆహ.
మా చైతన్య వెళ్తాడు మా పాప చేత్ చైతన్య స్కూల్ కి ఆ ఓకే ఓకే.
ఊమ్.
ఆ చైతన్య స్కూల్ వెళ్తాది మా పాప.
ఉమ్ ఉమ్
ఆ ఇంకా బాగుందా స్టడీస్ అక్కడ.
నన్ను
స్టడీస్ బాగుందా అక్కడ.
ఆ బాగుంది ఊర్లోది మట్టుకు అంత లేదు గాని టౌన్ లోది మట్టుకు బాగు ఉంటాది
ఉహూ
బాగుంది టౌన్ లో.
మ్ హ్.
అంతా ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు. ఈడ ఎక్కువ ఉండేది.
మ్ హు
ఈమా ప్రైవేట్ కి పోమ్మంటే నేను పోనని ఊర్లోనే పోతుంది చిన్నామ.
ఎందుకు?
ఏమో క మా పిల్లొల్ల సావాసం పట్టింది బాగా. ఆ పిల్లోల్లు ఏ స్కూల్ జేరితే ఆ స్కూల్ జేరదాం అంటాది.
మ్ హు ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏం చెప్పిస్తారు?
ఏయాలా ఆ పాప వినల.
మీన్ నెక్స్ట్ ఇయర్స్ కన్నా చేంజ్ చేసేయల్ల మీరు.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ తెలుగు చెప్పేస్తారు కానీ నె చీరకు ఆ పాప ఇంగ్లీష్ వెళ్ళాలంటే ఆ పిల్ల చాల ట్రెస్ట్ అవుతుంది ఈసారి మళ్లీ సిలబస్ క్యాచ్ చేయాలంటే.
అవును అవును.
మ్ మీరే ఈలోగా బలవంతం చెప్ పేయాల్సింది ఆ పిల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేసినావనుకో సిలబస్ కవర్ చేయాలంటే ఆ పాప మే మెదర్ తల కొట్టుకున్నా కూడా అర్థం కాదు ఇంక ఆ పాపకి
అవును
ఆ
అదేమో నిజమే.
ఆ
మ్ ఇంగేం చెయ్యలా పిల్లల్లు యా ఇంగ ఆ పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు బాగా ఉంటారో వాళ్ళు అం పడిగ వాళ్ళు చేస్ స్కూల్ చేరతా స్కూల్ చేరతా అని పద్మావతి చేరింది ఒక వం పది రోజులు ఏం పోయిందో వాళ్ళు మానుకున్నారనేసి, ఈమె కూడా మానుకుంది.
మ్
ఏ కొడితే నేన్ చచ్చిపోతలే అంటాది ఇంక.
అట్లుంటే పిల్లలు కష్టం అక్క. పిల్లలు, ఫ్యూచర్ చూసుకోవాలి ఈ కి జనరేషన్ లోన ఈ జనరేషన్ పిల్లలు ఎట్లా ఉన్నారు తెలుసు కదా
ఏం లేదు చిన్నమతోనే మంచం ఇదిగా అంది
మ్ ఈ జనరేషన్ లో పిల్లలు ఎట్ల అస్సలు మా పాప ఇక్కడ వేస్తే చైతన్య నాకు ఇక్కడ వద్దు నాకు అనంతపూర్ షిఫ్ చే నేను హాస్టల్ కి వెళ్తానంటది సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు ఆ పాప. అట్లా పిల్లలు మైండ్ సెట్ చేంజ్ చేసేయల్ల ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది వాళ్ చదువులు ఏమున్నాయి పిల్లలు చేంజ్ చేసేయల్ల అక్క మద ఇదో చెప్పేసి చేంజ్ చేసేయల్ల ఇప్పుడు జనరేష్ షన్ చూడు ఊకె ఫారెన్స్ పోయి చదువుతన్నారు అంతాను మనమిప్ ఇప్పుడు పిల్లలు చాడగొడ ఆ ఇప్పుడు మనం పిల్లొల్లని చెడగొట్టినామంటే, ఇంకా వాళ్ల లైఫ్ మనం సెటిల్ చేయలేము ఇంగ అంతే మన లైఫ్ లాగే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతది అంతే.
అవును
మా బాబు ఇప్పుడు సెకండ్ స్టాండర్డు ఇక్కడ చేతన్య కు పోతుంది. నేను ఉండను న నాన్నంటి ఇప్పుడు రాష్ట్ర వెళ్తాను నా నాన్నప్పుడు రాష్ట్ర అని చెప్తాంది పాప ఈ ఇయర్ ఉండు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని మము కొంచెం నీ పని నువ్వుసుకునే దాకకా ఉంద అని చెప్తే అప్పుడు వెళ్ళిండ పాప అంత వరకు వెళ్ళలేదు. అసలు ఆ అట్లే కొంచెం మైండ్ సెట్నే చేంజ్ చేసి పిల్లకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయాల మా పాప మీ పాప బాగా అలవాటయిపోయింది టెన్స్ కి ఫస్ట్ నుంచి దానికి అది మారడం లేదు
ఇ కొడుతే బీయడ్స్ మది
హ్
పలే
ఆ
అ మళ్ళా పెద్ద
ఇప్పుడు ఫిఫ్తా పాపా
ఉ
ఫిఫ్తా ఇపుడు చిన్న పాపా కొంచెం సిక్స్త్ సెవెంత్ కన్నా చేంజ్ చేసేటట్టు చేయండి ఉహ్ హ్ కొంచెం చేంజ్ చేసేటట్టు చేయండి. ఆక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏం రావు అంటె జాస్ ప్రకారంగా అది మంచిదే కానీ ఇప్పుడుండే సిలబస్ కి గవర్నమెంట్ స్కూల్ అస్సలు లెక్కలు లేకుండా చేస్తాం తెలుసా గవర్నమెంట్ సిలబస్ ఎక్కడో మన ప్రైవేట్ సిలబస్ ఎ ఇక్కడ చనా తేడా అయిపోతాంది పబ్లిక్ కి
ఆ
సరే ఆక్క థ్యాంక్ యూ
కరెక్ట్ ఆ సరే థ్యాంక్ యూ